హెలో.
చి
హాయ్! అండి, ఏం చేస్తున్నారు?
హ, ఏం లేదండి మన్ టాపిక్ ఏందండి?
పండగల గురించి మాట్లాడుకుందామండి.
ఓకే అండి, చెప్పండి మీక. ఎ పడుగలంటే ఇష్టం బాగా?
నాకు, దసరా అం.
అవునా, ఎందు అట్లా?
అట్లా అంటే, ఏం లేదు గని? ఈ ఇప్పుడు, మన తెలంగాణ కీ చాలా. ఇంపార్టెంట్, మన బతుకమ్మ పండగ. బతుకమ్మతో పాటు, దాన్ని నెక్స్ట్ ఎమర్స్. దుర్గమాత, వస్తది కదండి పండుగ?
అవునండి.
అట్లా అని చెప్పేసి, మన తెలంగాణ కల్చరర్. అవును.
తెలంగాణ ఆచిన్నప్పడు నుంచి, మన మొదటి పడుగ. మొట్టమొదటి అంతేనా. అంతే అటున్నారా?
ఆ అట్లాగా అంటున్నాం. మళ్లా ఇక్కడ తంగేడ్ పూలు, స్పెష్. టెర్లగు. మీకే పండగ ఇష్టం అండి?
నాకా, యాక్చువల్ అన్నీ ఇష్టము. హ్మ్. దివాళి, ఉగాది. రాబోతుంది కదా ఉగాది? బాఉంటంది, కొత్త రుచులు. ఆరు రూచులు అంటే, షెడ్ రూచులు అట్లా. చాలా బాగా జరుపుకుంటామండి. అంటే ఇల్లంతా శుద్ధి చేసి. ఆ తోరనాలు, కొట్టేసుకొని. పద్దుగాల లేచి. హ్మ్, మంచిగా. హ్మ్, చెప్పండి మీరు ఎట్లా చేస్తారు?
అ మేము కూడా చాలా బాగా జరుపుకుంటాం అండి మా ఇంట్లో అయితే ఇప్పుడు పండగ వస్తుంది అంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ ఒక వారం నుండి మొదలవుతది మా మమ్మీ అయితే అన్నీ చేస్తదండి ఇంకా
ఆ మా మమ్మీ కూడా అండి ఇంకా నేనే చేయాలి మరజ్ంది కాబట్టి
ఆహా అ వన్నీ సదిరి అవన్నీ చేస్తాం అన్నట్టు అవునండి
రండి
మా డాడీ చేస్తారండి మా ఇంట్లో
అవును బ
షెడ్ రుజులు అంటే ఆరు రుచులు కదండి తెలుసు తెలుసు మామిడికాయలు మన తీపి చేదు కానీ మనం ఇప్పుడు స్టూడెంట్ అండి టీచర్ లెక్క కాదండి
తీపి వగరు పులుపు ఉప్పు కారం ఆ చేదు ఇవన్నీ కలిస్తతేనే షడ రుచులు ఆరుుచులు అంటే మన జీవితంలో కూడా ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఫేస్ చేయాలని మనం పచ్చడి చేస్తున్నం కదండి ఉగాది పచ్చడి
అవునండి మా డాడీ ఉగాది పచ్చడి కలిపేటప్పుడు కలిపేటప్పుడు ఉగాది పచ్చల తయారు చేస్త టప్పుడు ఇవన్నీ షెడ రుచులు వేస్తాము ఆ షెడ రుచులు కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి అసలు ఏంటి వాటి ప్రత్యేకత చెప్తూ ఉగాది పచ్చడి తయారు చేస్తారంండి
ఓ నైస్ అండి చాలా గ్రేట్ కదా మి ఫాదర్
అవునండి
బాగా చ ఇంకా బొబ్బట్లు చేస్తారండి ఆ రోజు చాలా బాగుంటాయి నేతి బొబ్బట్లు అయితే హైలైట్ ఉంటాయండి నాకు చాలా ఇష్టం తనకు చేయడానికి రాదండి ఆ చేసుకుంటాము మా అమ్మీ చేస్తది ఇంగ నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేనేం ట్రై చెయ్యాలి ఇంకా లాస్ట్ ఇయర్ చేశాను అవి మొత్తం ఫెయిల్ అయిపోయినాయండి దోషాలుడి
అవునా ఏం కాదు యూ యట్యూబ్ లో చూడకపోయారు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తాయి కదండి
ఆ వస్తాయి ట్రై చెయాలి ఇక మా బాబు ఉన్నడు చిన్న బాబు మరి అతను చూసుకుంటా ఇటు చూసుకుంటా ఎళ్ళిపని చూస్తు కుంటా చిన్న కష్టమే బట్ చేస్తా ట్రై చేస్తా
ఇప్పుడు పడుగ వస్తుంది కదండి కొన్నారా మరి
ఆ లేదండి ఇంకా అవే అంటే కొత్త బట్ల అంటే ఉంటు ఉంటాయి కదా మనకి అవి వేసుకుంటాం ఇక ప్రత్యేకంగా ఏం కొనం కొన్నాము ఈదద్ద పెద్ద పెద్ద పన అదే దసర మీద చెప్పారు కదా దసరా అలాంటి వాటికి తీసుకుంటాం అన్నమాట మీరండి
కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కదా సో అన్ని కొత్తగా ఉండాలి జీవితా ఆశయం అనేది ఒకటి పెట్టుకుంటాం ఈ ఇయర్ ఇట్లా అని అలా ఉందా అండి మీకు
ఆ ఉందండి మీరు పెట్టుకున్నారా అండి ఏమన్నా ఎట్లా ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా వెేయపోతున్నాం నెక్స్ట్ మనం ఎట్లా ఉండాలి ఏమని యాలి ఏం మంచి ఉండాలి అట్లా
ఇప్పుడు వరకు ఉన్న చెడు బుద్ధులు చెడు బుద్ధులు చెడు అలవాటు చెడు స్నేహాలు ఇవన్నీ వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్దామని ఎవ్రీ ఇయర్ అందరుూ అనుకుంటారు కానీ అవి కావండి అవి కావాలంటే మనం కరెక్ట్ పట్టుదలతో ఉండాలి
అవునండి అన్నీ అనుకుంటాం కానీ కొన్ని అయితే కొన్ని కావు మళ్ళీ ఆ మా రాశి ప్రకారం చెప్తారు మా రాశి ఇప్పుడు ఓకేనాండి ఇప్పుడు ఓకేనా
ఇప్పుడు ఓకె ఇది మ్యూజిక్ ఓకే ఓ ఓకే ఇంతకు ముందు కొంచెం వేరే ఉండే
ఆ వినిపిస్తుందా అండి ఇప్పుడు
లంమ్దా
అవునండి కొంచెం ప్రాబ్లం ఉంటందండి ఇక్కడ జంగల్ ఏరియా గదా ఆ ఉ పంచాంగ శ్రావణం చేస్తామండి పంచాంగ శ్రవణం తెలు తెలుసా అడి మీకు పంచాంగ శ్రవణం అంటే ఆ టెంపుల్ కి వెళ్తాం టెంపుల్ కెళ్ళి అయ్యగారు చెప్ తల్లి కూడా టీవీలో వస్తుది మన జాతక ప్రకారం మ రాశులవరకి ఎట్ల చెప్తారు మీది ఎరాషని తెలుసా మీకు
తెలుస అండి మాది రాశి అని అది కరెక్ట్ కాదో తెలిదు సో పూజారిని అడ అడగాలనుకుంటున్నా ఈ ఇయర్
ఉ అయ్యా గారిని అడిగి తెలుసుకోండి మి ఇయర్ ఎలా ఉండబోతుంది ఎట్లా
పట్టలు చేస్తారు
ఎక్కువగా అయితే నాకు నాన్ వెజ్ అంటే ఇస్ట్ ఇష్టం బట్ మా ఆయన తినరు తింటారు బట్ కానీ
అట్లా కాదండి పండగ రోజు పండగ రోజు
మరలా చెప్పాలి కదండి పండగ రోజా ఏ వంటలు చేస్త
ఉగాదికి ఏ ప్రత్యేక వంటలు చేస్తారు ఉగాదికి అంటున్నా
న్నదా బొబ్బట్లు చేస్తాం ఉగాది పచ్చడి చేస్తాం అంతే అండి ఎక్కువ శాతం అయితే నాకు తెలిసి మీరేం చేస్తారండి వెజిటేబుల్స్ అంటుంన్నర
మేము పూరీలు కూడా చేసుకుంటాం ఆ నేను ఫెస్టివల్ రోజు ఇ అడుగుతున్నా మరి
తే ఉండాలి కదా అండి అవిఅయితే ఇగా అంతే అండి మరి మ్
నువ్వులు కూడా చేసుకుంటామండి
ఆ మేము వంట చేసుకుంటాం తింటాం
శ్రీరామనవమి వస్తుంది కదండి
అవునండి భద్రాచలం వస్తుంది భద్రాచలంలో హైలైట్ జరుగుతుందండి తెలుసా మీకు ఏమ్మన్న
తెలీదండి నేను ఎప్పుడు వెళ్ళలేదు మీరు వెళ్ళారా
మేము టీవీ చూడడమే గానీ ఎక్కువ శాతం వెళ్ళలేదు ఎప్పుడు కూడా
వెళ్ళాలి అనుకుంటున్నాం గాని ఏమై తెలియదు వెళ్తాం శ్రీరామ్మునీ అనుగ్రహం ఉంటే
అవును పిలుపు రావాలండి పిలుపు
అదేనండి మ యాక్చువల్గా మా మన విలేజ్ లలో ఉంట ఉంటాయ్ కదా టెంపుల్స్ అక్కడ కళ్యాణం చేస్తారు అక్కడకి వెళ్తాం ప్రతి ఇయర్ అయితే అంటే భద్రాచలం ప్రతి ప్రత్యేకంగా ఎల్లలేదు ఇప్పటి వరకు ఇగా టెంపుల్ ఇలా మనం విలేజ్ లాలో ఉంటాయి కదా మీ విలేజ్ లో ఉంటదా అండి జరుగుతుందా
అవునండి మా దగ్గర రామాలయం ఉంది ఇక్కడ చాలా బాగా జరుపుతారు చాలా మంది ఓస్తారు అసలు ప్లేస్ ఉండదు రాముల వారిని చూడ్డానికి సీతమ్మ తల్లిని
ఘనంగా జరుగుతాయి వేడుకలన్నీ
అవును ఇప్పుడు ఉగాది అన్నారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి జరుపుకుంటారా మీరు వెళ్తారా ఇంటి
హా వెళ్తామండి ఒక్కోసారి వెళతాం వీలయితే హౌలిడేస్ ఉంటే అట్లా టూ త్రీ డేస్ ఆల్డేస్ చూసుకుని వెళ్తాము లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం ఈసారి చూడాలి మరి వెళ్తా అనుకుంటున్నాం మీరు వెళ్తే ఎక్కడనా వెళ్తారా అండి
లేదండి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు గద ఆ ఇంకా మేము ఇప్పుడు మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరం కలిసి జరుపుకుంటాం అన్నట్టు ఉమ్మడి కుటుంబం అండి మాది
ఉమ్మడి కుటుంబమా ఓకే ఓకే ఆ మీరు ఎటన్నా టూర్స్ కెల్తారా అండి ఇట్లా వీడికిట్లా పండుగా మీ అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ ఉంటారుగా ఇట్ల
అవునండి మేము దసరా పండక్కి ఏళ్తాం
అవును మేం దీపవళి కెల్
మీకు చెప్పాను కద మన బతుకమ్మ పండుగకిి గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తది వన్ వీక్ అని చెప్పి ఆ టైమ్ లో వెళ్తాం అన్నమాట
అవును
అమ్మమ్మ వారి ఇంటికి ఆ అక్కడే జరుపుకుంటామండి
మ్ హు
మీ ఇంట్లో ఎవరు చేస్తారు మా ఇంట్లో డాడీ చేస్త వస్తారన్నారు కదా గాది ఉగాది పచ్చడ మీరు చేస్తారా మీ ఇంట్లో
నేను చేస్తా అండి మా మా వారు ఇంకా మా బాబు హెల్ప్ చేస్తారు ఆ కట్ చేయడం అలాంటి నేనేమో ప్రిపేర్ చేస్తాను
అవునా
మీరు మీరు మీరు ఏమన్నా నాది మీనరాశి అండి
ఆహా నాది అదే తెలిదండి ఎ ఇప్పటికి నాకు ఉంటది తెలుసుకోవాలని కాని అసలు పూజారి గారిని అడిగేది నాకు రావట్లేదు అసలు
అయ్య గారిని అడగండి చెప్తారు అయ్యగారిని అడగండి అంటున్న
ఆ అడగడమే అండి ఇంకా మేము ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కవాలని చూస్తున్నాం అండి
ఎందుకండి పండక్క
వంది కదా ఉగాది అవువును మేము కొత్త బట్టలు వేసుకు కొంటమైవా ఉగాది
ఆ అ ట్రిప్ కళ్తారా ఇట్లా పిక్నిక్లాయితే హా తిన్నా మండి
ఏ టైమ్స్ లో అండి తిన్నామండి ఇంతకుముందే తిన్నాము ట్రిప్స్ ఏ ట్రిప్స్
అంటే పిక్నిక్ లాగా ఇట్లా వెళ్తార ఫ్యామిలీ తోటి పండుగ రోజు ఎక్కడన్నా
ఆ అది మేము మా వైపు వెళ్లారా అంటదండి అక్కడికి వెళ్తాం
మీరే వెళ్తారా ఎవరైనా తోడు వెళ్తారా
ఆ మ ఫ్యామిలీ మొత్తం వెళ్తామండి
అవునా ఇయర్లి ఇయర్లే
అవునా అవునండి ఇయర్లీ వన్స్ వెళ్తాం
ఓకే
ఓకే అండి
ఓకే బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్